హలో
హలో
బాగున్నారా
బాగున్నారా
ఆ బాగున్నా
ఏం చేస్తున్నారు
ఏముంది నే నీగో బాబుకు తినిపిస్తున్నా
అవునా నాది ఇప్పుడే వంట ఫినిష్ చేసినా ఇంకా కూర్చున్నా సినిమాల ఎం చుస్తుూరు ఈ మధ్యలో కొత్త కొత్త సినిమాలు బాగా వచ్చినయి హ్మ్
బాహుబలి సినిమా
చూసినా చూసినా అవును చాలా బాగుంది క్యారెక్టర్లు కూడా మంచిగా ఉంటా అందులో హ్మ్ త్రీ టైం చూస్
బస్ హీరో కట్టర్ చాలా బాగుంది
అవును నా కొడుకు కూడా బాగా చూస్తాడు బాహువలి సాంగ్స్ అయినా సినిమాస్ అయినా
అందులో సాంగ్స్ కూడా బాగుంటాయి అ అనుష్ క్యారెక్టర్ అయితే సూపర్ ఇంకా అందులో
అవును బాగుంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ అనుష్ కా అసలా ముస్లాం లాగా ఎట్లా చేసిండో ఏమో అంత
అవును ఆమె ఎంగగున్నప్పుడు కూడా చాలా బాగుంటది మస్తు మేకప్ అయితే మ
ఎంట్రీ ఎంట్రీ బాగా ఇస్తారు అమ్మా ఎంట్రీ ఎంట్రీ బాగుంటది అనుష్కది
ఆ
ప్రభాస్ ఏంట్రి ఆ ఎనుగు తటి రావడం అంత జరపడం బాగుంటది ఇంకా రాజమౌళి పెట్టిన అయితే ఫైట్స్ అయితే అదిరిపోయినాయి
అవును కట్టప్పది కూడా చాలా బాగుంటది అందులో యాక్టింగు
అవునవును హ్మ్ డైలాగ్స్ గానీ అవును గు గుండూ రాజమాత
రాజా మాధగాయి నేనే శాసిస్తా అని ఆమె డైలాగ్ చాలా బాగున్నాయి
రెండు రాజమౌల్ మాస్షియన్ సినిమాలు ఆయన ఒక సినిమా కూడా ఫ్లాపు గాలేదు ఇంతవరకు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ ఏ
అవును రాజమౌహి తీశినంనికి ఇక హిట్టే అవి సినిమాలు మ్మ్
రామన్న కూడా ఎంత బాగుంటు సినిమా న్యచురల్ గా ఉంటుది
చాల మూవీస్ తీసిండు రాజమౌళి
హ్మ్ అన్ని హిట్ లే మళ్ళీ ఒక్కటి కూడా ఫ్లాప్ లేదన్న సినిమా అయితే
తన బ్లాక్ బాస్టరీ అన్ని మూవీస్
అవునవును ఇంకా ఏంటి వంటలు చేసిరా పిల్లలు తినిపించి రా
ఆ పప్పుచార్ చేసిన మంచిగా మూలక్కయ టమాటా అవన్నీ చేసిన పప్పుచార్ పిల్లలు మంచి ఇష్టంగా తింటారు పప్పుచార్ చేసినప్పుడు
అవు ఆపిల్ గడ్ గూడ అంతే టమాటా చా పప్పు చరూ చేస్తే మ తంటాడు ఎకాలం కూడా అట్లా పె పిల్లలకి మంచిగా ఉంటది లాంటివి
చార్ల అయితేనే కొంచెం సమ్మర్ కి మంచిగా తింటారు కొంచెం ఎండలకి బేర ఏ కర్రీ చేసిన ఏ కార చేసిన తినడం తక్కువ అవును పిల్లలకి
హ్మ్ చాలా అయితే లూస్ గా జారిపోతది వెళ్ళినా మొన్న మాకు ఉంటే ఫెస్టివల్స్ కి వెళ్ళినాం షాపింగ్ మస్తు రేట్లు ఉన్నాయి బట్టలు కొన్నా కూడా ఏం చెప్పులు కొన్నా అంటే ఆ సారి తీస్ కున్న మా అత్త కి తీసుకున్న శారీ ఉగాది కానీ
ఉ సారీస్కి వర్క్ బ్లౌస్ ఏన్ మన్నా ఎంచిన్ర్ర్
ఇంకా వర్క్స్ అంటే ఏమి ఇస్తలే ఏం థ్రెడ్ వర్క్ అట్లా ఏమిద్దామని చూస్తున్నా గాని మస్స్తు రేట్లు ఉన్నాయి ఏపి ఎలా వద్దని ఆలోచిస్తున్నా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కుడితేనే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు నేను నార్ల్ మల్ని గుట్ంచుకుంటనే సిక్స్ హండ్రెడ్
అవును ఇగ హెవీగా కుుటిస్తే థౌజన్ ట్వెల్వ్ హండ్రెడు
ఆ అదే మంచిగా ఉంది పని అసలు మస్తు తీసుకుంటూరు మిషన్ ఒళ్ళు డబ్బులుయితే అవును అట్లా చేసుకుందే మంచి పని ఏముంది సాదా బ్రౌజ్ కుట్టినా కూడా మూడు వందలు నాలుగు వందలు
ఉ మమ్ములు కుడితే త్రీ హండ్రెడ్
ఆ ఇంకా హేవగా అన పెట్టినామంటే కాదు ఇంకా మా దగ్గర త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నార్మల్ బ్లౌజ కే ఇంగ ఏమన్నా డీజన్ పెట్టినా ఫులాన్స్ బేట్టి బంగల్ వేటి టీనా సస్ సెవెన్ హండ్రెడ్ ఉమ్ ఇ డిజైన్స్ మగ్గం వరకు ఇ అటికిటికి పోయినాంమంటే ఇక వేలు వేలే
వెళ్ళ టూ థౌజండ్ మయించినం మేము మ్యారేజ్ ఉందాని టూ థౌజండ్ మామలు చిన్న వర్క్ అది హెవీ కూడా కాదు ఉమ్
ఇంకా ఊర్లల్లో ఇంక ఎక్కువ తీసుకుంటారు సిటీ అంతా ద్య అంతే ఉంది విలేజ్ అంతే ఉంది
ఉమ్ అయినా సిటీ కల్చర్ వేరే ఉంటది విలేజ్లనే కొంచెం బెటర్ అందరు కలిసిపోయినట్టుంటారు
అవునులే సిటీలో ఎవరు పాటించుకుంటారు పక్కనల్ళం కూడా ఎవరుెవరు పాటించుకోరు
హ్మ్ ఆపద సంపాదన ఎవ్వరు రాదు కానీ పల్లెటూర్లలో ఆపదనంగానే పది మంది వస్తారు
అవును ఇక్కడ సిటీల పక్క నోడదు సత్తెన్న కూడా చూస్తానికి రారు
ఉమ్ ఇక్కడ నైతే అందరుూ కలిసిపోయినట్టుకుంటారు ఇక్కడరు కూడా చాలా బాగుంటుంది పటూర్లా
అవును కాశినయమా ఇక్కడ కానీ ఇక్కడ కూడా ఎండలు ఉన్నాయి కాపోతే ఆ ఎండలు బాగు కొడుతున్నాయి విలేజ్ లో అయితే
ఆ వెదరు మీకు ఏది ఏ సీజన్ అంటే ఇష్టం సమరా వెంటరా రయినా
నాకు వింటర్ రే ఇష్టం సమ్మరు తట్టుకోలేము ఎండల్ని ఉ చన్న ఎంటన్నా కస ఆపుకుంటాం కానీ
మంచి అందరు ఇంటికాళండ్రరు పిల్లలకి ఇట్లా కలిసిపోయినట్టు
మా ఇంటికాడ పిల్లలు ఉంటేయి ఎంత హడవుడి ఉంటది వాళ్ని అంత మెయింటైన్ చేయాలి మనం
కానీ పిల్లలతో మంచిగా స్పెండ్ చేయ టైం ఉంటది మనకు
హ్మ్ అవునుగాని అల్ర్ తట్టు తీసుకోలేము ఆ ఇంట్లో వాళ్ళు ఉండి అంత చికాకు చేస్తారు ఉబ్బరిస్తుంది ఈ అయితే బాగుంటది వింటర్ అయితే ఇక
సమ్మర్ లో ఫుడ్ కూడా మంచిగా ఉంటది అన్నిీ పుచ్చకాయలు ఐస్ క్రీమ్స్ ముంజ కాయలు
ఉ మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకు అవేం దొరకు సిటీలో ఉంటాం కాబట్టి అవేం దొరకు వంచి విలేజ్ లో ఉంటే అన్ని దొరుకుతాయి మాకేముంటాయి ఆడ వాటర్ మెలన్ ఇకా ఫ్రూట్స్ తప్ప ఏముండవు
బట్ విలేజ్లో ఉన్న వాళ్ళకి అన్నీ దొరుకుతాయి
మంచి పని మాకైతే ఏముండవు ఇగా ఇంట్లో ఇంట్లో
మాకు ఇక్కడ మంచి స్వచ్ఛమైన పాలు ఉంటాయి అక్కడ ఉన్నోళ్లకి అందరికి ప్యాకెట్ పాలే పాల్లో కలుషితం
అవును అంతే మేము కూడా మే బ బర్రె పాలే తెచ్చుకుంటాం అక్కడగాని ఎంతైనా విలేజ్ లో ఉన్నట్టు ఉండదు సిటీ
అదే పల్లెటూర్లల మంచిది మొత్తం పొల్యూషన్ గాలి ఉంటది అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ పెద్ద పెద్ద శబ్దాలు అవే ఉంటాయి పల్లెటూర్లల్ల ఏముంటాయి సైలెంట్
అవును ఏముంటది సిటీలో ఉంటే ఇంట్లోనే ఇంట్లోనే ఉం టారు ఏం చేయరు చికాకు చేస్తారు పిల్లలు
కూడా అంత యాక్టివ్ గా ఉండరు ఇక్కడ పల్లెటూర్ల ఉన్నోళ్లు అందరూ కలిసి పోయినట్టు ఉంటారు పిల్లలు ఆడుకుంటా ఉంటారు
నలుగురు పిల్లలతో ఆడుకుంటారు కాబట్టి మంచిగా గలిచిపోతారు ఇక్కడ పిల్లలు ఏముంది తక్కువ ఊర్లోనే ఉన్నాం ఇప్పుడు
ఉహు ఇక్కడికి వస్
గా పండగ చేసుకోనికి ఆ వస్తాం రేపు వస్తాం ఇయ్యాల వద్దు అనుకున్నాం నిన్న ఎల్లమ్మను పెట్టుకున్నాం ఇగా ఒడి బియ్యం ఉంటాయి కదా అయ్యి ఇవ్వాలా వండుకొని రేపు పోతాం ఊరి ఇగా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి అక్కడ అన్ని చేసుకొని
ఉహు ఏమన్నా జుట్టు తీసేది ఉందా ఇప్పుడు జుట్టు తీసేది ఉందా ఇప్పుడు
ఇప్పుడేం లేదు జుట్టు తీసేది ఆ దర్శనమే కోడి కందూరు చేసుకుని వస్తాం
ఆహా ఉప్పలమ్మ ఫ్రైడేనా
ఉప్పలమ్మ ఫ్రైడే ఇగా వచ్చినాక సాయంత్రం ఇగ అన్ని సదురుకొని ఇంగా అటు ఎళ్లి అది చేసుకుంటాం కొడిగా ఉప్పలమ్మ పండుగ చేసుకుంటాం అమ్మ వాళ్ళు ఎవరు లేరు మా వరకే చేసుకుంటున్నాం ఎవరిని ఎక్కువ పిలుస్తలే
ఆహా మీ వరకేనా
ఇప్పుడు పెద్దమామయ్య పెట్టుకుంటుండు ఉప్పలమ్మనీ పెద్ద మామ పెట్టుకుంటాడు అమ్మ ఒళ్ళు ఒక పూట వచ్చి తినేసి ఇగ మా కాడికి వస్తారు ఇగా మాది వాళ్ళది ఒకటే రోజు రేపు ఎల్లుండే అక్క వాళ్ళు కూడా అంతే ఆడికి వెళ్ళి వస్తారు వస్తారు గుడి పూదించి ఆడా ఇంగ ఒక ముద్ద తినేసి మళ్ళా మాకాడికి రమ్మని చెప్పినాం ఇంగా అక్కని మామయ్యని
ఎందుకు వాళ్ళు పెట్టుకుంటలేరా ఈసారి మరి
ఈసారి పెట్టుకుంటలే ఇగా వాళ్ళకు వాళ్ళకు ఇగా ఎందుకని ఇగా వేరు వేరు పెట్ ఉంటారు ఇప్పుడు ఈ సంవత్సరం ఈయన పెట్టుకుంటె మళ్ళ సంవత్సరం ఇంకో మామయ్య పెట్టుకుంటాడు ఆ తర్వాత చిన్న మామయ్య పెట్టుకుంటాడు ఆ ఇప్పుడు మా చిన్నమామయ్యని పెట్టుకోవడం వల్ల వాళ్ళకంత అలసయిపోయింది ఇం క్ పెట్టుకుంటలే తెలివట్లే వాళ్ళకు ఏమని
అంతే తి ఎవలిది వాళ్ళు పెట్టుకుంటేనే ఖర్చు అనేది తెలుస్తది
తెలుస్తది ఆ అందుకనే ఈసారి ఇగ ఆ చిన్న మామయ్య వెడుతలే ఇగా ఉ పొత్తు పొత్తు అంటారు అందరిని తీసుకొస్తారు ఆ పొత్తుల పండుగనే అంటారు గానీ మళ్ళీ వాళ్ళే ఎక్కువ మ మందిని తీసుకతారు పొత్తుల చేసుకుంటే ఇప్పుడు పోత్తుల చే సుకుంటే ఇప్పుడు మా నేను కలిసిపోయదాన్ని అమ్మోళ్లు కలిసిపోయే వాళ్ళు ఇక మా అక్క సైడ్ ఎవరు ఉంటారు చుట్టాలు ఎవరు ఉండరు కదా వాళ్ళ సైడ్ ఏమో మస్తు మంది వస్తారు ఇప్పుడు అంతా అటుపోతండే అట్లా వాళ్ళు ఎక్కువ మందిని పిలుచుకుంటారు వా అట్లా చేస్తున్నారు ఇప్పుడు డా సమానంగా డబ్బులు వేసి కూ డా ఆగాల్సి వస్తుంది
వాళ్ళ చుట్టాలు ఎక్కువ ఉంటే వీల్ తక్కువ ఉంటారు ఉ
ఎక్కువ ఉంటారు డబ్బులు మాత్రం సమానం అట్లానే వాళ్ళు వేరు వేరు పెట్టుకుంటారు నిన్నా పెద్దఅత్తమ్మ ఇంతవరకు రానే రాలే ఉ ఇంకా ఏం చేస్తున్నారు పిల్లలు పడుకున్నారా
ఏ పడుకోలే ఆడుకుంటాళ్లు ఆ సపోటా చెట్టు ఎక్కి ఇన సపోట చెట్టు కింద ఉన్నాం ఇంగో సపోటాలు పండిన అన్ని తెంపుకొని తింటానం
టు
ఉంది మా ఇంటి వెనుక పెద్ద సపోటా చెట్టు ఫుల్ కాయలు
మంచి ఉందిగా
నా
పిల్లలకు మంచిగా సమ్మర్ లా ఫుడ్ మంచిగా దొరుకుతుంది మంచిగా చెట్ల పండ్లు ఎంత మంచివి తింటే హెల్దీ బయటకు ఉండే వాటికన్నా ఉహు
పోయినయ మందులు పోయి ఇట్లా ఏయ్ ఏయ్యాము మాములుగా వాటంతట అవే కాస్తాయి అవే వండుతా ఉంటాయి
సరేలే ఇంకా మరి నేను తర్వాత చేస్తా
ఆ ఓకే సరే బాయ్ ఉంటనా మళ్ళీ కలుదాం
ఆ బాయ్ ఉ